మొత్తం ఫ్రీఏ ఎప్పుడు జేష్నా, . ఏం జేత్తన్నావ్.? ఎప్పుడు జూడు మన చేతిలోనే, . ఏం జేత్తన్నావ్.? తిన్నవా.?
తినాను.
ఏం కూరా?
ఆ.
ఆ గట్టిగా మాట్లాడు. ! ఊహ్మ్. ఏం జేత్తల్లు మీ మమ్మీ వాళ్లు.? !
పండుకున్నరాళ్ళు.
ఊహు నువ్వేం జేత్తన్నావ్ మరి ఇంతసేపు. !?
నాకు నిద్రత్తలేదు అని ఫోన్ చుతన్న
ఉ
మీ మమ్మీ వాళ్లేం చేతల్లు
పండుకోవచ్చు వాళ్ళు కూడా
ఉహు నువ్వేం చెత్తన్నావ్ మరీ
నేనేం లేదు ఉత్తనే రీల్స్ చూసుకుంట కుసున్న
అవునా
హ
మీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందా పోయినావా
ఏడా మా అమ్మ వాళ్ళ వద్దన్నర పోయామ అనుకుంటారు
అవునా మీక్ల ఆర మ
క్లోజ్ గాని ఇ వయడం ఎంత ఎంత అన్న వద్ద అన్నారు
ఆహా
అన్ ట ఎ
మరా ఫీల్ అాల
అ ఇతరుగానీ మనం ఏం చెప్తాం మనం చేసేంతే ఇష్టం
ఇంటర్ ఫెంస్ ఇన్నా అరామతోటి హతదా అన్వే నా కాలేజ్లా
ఉన్నారు ఉన్నారుద్దరు
ఉసా అడ్లాడుతార
ఇ మంచిని మాట్లాడతే
చెత్తల అళ
ఏముంది ఏంలే
ఎన్ని ఎంటలో వరకు పోచ్చప్పు
ఏంటి ఫోన్ అది నీరు వచ్చేదాక పని అయితేనే ఉంటాయి
ఉమ్ వార్డెన్ వచ్చి ఇలా క్లోజ్ చేయ్యట అని ఏం చెప్పారా
చెప్తే ఆ మాడేవాడు పటించుకుంటారు
ఎంత ఈ ఈ టైలే ఇారు ఇసుకడ
ఉమ్ మీ కాలేజ్లా
మా కాలేజీ లో అట్లే ఏమి ఉండదు టెన్ టెన్ థర్టీ వరకు లేదున్నరకి లైట్స్ ఆఫ్ చేస్తారు పడుకుంటున్నారు రూమ్ వాళ్ళు
వంచల దధర్కలా
కొందర ఏమో మాట్లాడతారు ఫోన్లో తొందర వండిపో
ఉ
మాసైడు నాలుయితే అంగ పంచు
మన్సల్లా దర్కిల్
ఉమ్
తిన్నా మ మధ్యాహ్నం
తిల్లే మధ్యాహ్నం సాయంత్రమే మధ్యాహ్నం ఏమో అంటే త్రీ ఓ క్లాక్ ఆ ఫ్రెం ఫులవారా నస్తకు
ఉమ్ ఇయళ ఉత్తర మరి మద్దరి ఎప్పుడున్న
ఇక నేనే పోతాంటిని వాళ్ళు ఏం చేస్తారు
అంతేనా
వస్తే మరి ఒకవేళ తీసుకపోనికి వస్తారు కావచ్చు మా మామయ్య
ఉహు ఎప్పుడు పోతాను
మండే పోదామనుకుంటానా
చిన్నప్పుడి ఫ్రెండ్స్ కల్తాల్ల
చిన్నప్పుడి ఫ్రెండ్స్ అంటే ఒక్కమే ఉంది నాతోటి
మంచిగుంటదా మరి ఆమె
మంచిగానే ఉంటది కానీ సైలెంట్
అయ్యో పాపం
అవునా సరే ఓకే తి
నువ్వు చెప్పవా మరి అట్లుండు ఇట్లుండు అని
మనం చెప్పినా కూడా ఆమ్మెకి చిన్నప్పటి నుంచి బయటికి వెళ్లే ఇట్లా కమ్యనికేషన్ ఇంటి పక్కన వల్ల తోటి అట్లే ఏం అలవాటు లేదు ఆమెకి
హుహుమ్
అందుకే లేట్ రెస్పాన్స్ ఇస్తది ఆమె
అయ్యో చూపించుకోపోయింది హాస్పిటల్ల
హాస్పిటల్ ప్రాబ్లమ్ ఏం కాదు అది అది మన బయట జనరేషన్ తోటి కమ్యూనికేట్ కాలే కాబట్టి అల్లా ఆమెకు అర్థం కాక లేట్ రెస్పాన్స్ ఇత్తది.
హు హామ్ ఇంకా చెప్పాలే
అంతేనా ప్రాబ్లం అదొక్కటే అదేంటంటే
ఉహు క్లాస్ లో మరి మంచిగా చదువుతదా
చదువుతది మంచిగానే స్కానర్
ఉ
చూసినట్టే చెప్తది రాత్తది
అంతేనా
టూరుకు పోదామనుకుంటే ఎవ్వరోత్తలేరు
ఏ టూరు
ఎటుో ఉన్న ఒక ప్లేస్ మంచి ప్లేస్ విజిట్ చేద్దాం అంటే ఎవ్వరు వస్తలే
మీ ఫ్రెండ్స్ ఉన్నారేమో
ఉన్నారు గానీ ఇగా పైసలు కదా పైసలు ప్రాబ్లం అందరికి
ఫ్రీ బస్సే కదా
ఏ ఫ్రీ బస్ అయినా మన ఖర్చులు అయ్యోటి ఇయ్యోటి ఏమన్నా కొనుక్కున్నా కూడా
కావాల గని ఇప్పుడు ఇప్పుడు ఎడ పోతారు సమ్మర్లనయితే కొంచెముచి
ఉమ్
అయినా కూడా ఇప్పుడు మీరు ఉగాదికి పోతారు కాబట్టి పనులు ఉంటాయి కదా
ఉమ్
ఆ పనుల పోతే ఒక్క రోజు త్రీ హండ్రెడ్ ఏమో అంట
పనులకి పోయేది అంత అలవాట్ లేదు ఎప్పుడు చిన్నప్పుడు పోయేది
ఏముంది నైన్ టెన్కు పోయినామంటే ట్వెల్వ్ వరకు మళ్ళ ఇంటికే వస్తాం
వస్తాం గానీ అంతగనం లేదు ఇగ అయిన మా ఊర్లో ఏం పనులు ఉండవు ఇపుడు
కరువు పని నడుస్తాందంటగా
కరువు పని ఉంటే
ఆహా
ఉమ్ మీ ఊర్ల ఉందా కరువు పని
అవునా
ఆ మీ ఊర్ల పోతరా
ఆ పోతరు
నువ్వు పోతవా మరే
మాకు అలవాటు లేదు
అంతే మేం కూడా పొమిగ
మా ఇంట్లో ఒక మా నానమ్మ పోతది అంతే
ఉహ్మ్ పోవచ్చుగా మీ నానమ్మ తోనీ మరి అంతేనా
మావోళ్లు పంపియ్యరు ఫస్ట్
హామ్ అంతే అందరు ఎవరైనా
కొందరు పేరెంట్స్ అంటే వాళ్ళు చిన్నప్పటినుంచి ఎక్స్పీరియన్స్ ఉంటే పోతరు కని మనకి ఎక్స్పీరియన్స్ లేదు ఎట్ల పోతం
గదే గదే బాగా చేసేటోళ్లనే తీసుకపోతరు
ఆ మనకి ఏది రాదు దాటనే దాటను ఇంటికి పోతే
మంచిగ సుఖంగ పెరుగుతుంది
నువ్వు కూడా అంతే కదా
అంతగనం కాదు తీ నేను ఏదన్నా బయట ఏదన్న ఒక పని చేత్త
అబ్బా
అబ్బ లేదు ఏంలేదు బాయి కాడికి పోత అప్పుడప్పుడు
అప్పుడుప్పుడు అదేదో రేర్
రేర్ అయినా ఇగ పోవాలే పొలం కల్పుకి ఒక్కసారి పోయిన
మేము కూడ పోయినాం ఒకసారి ఫోటో దిగుతానికి
ఫోటో కాదు నేను పని చేత్తానికి పోయినమ్మా
అబ్బో ఏం పని చేసినవమ్మ
నాటేసా అమ్మ నాట్లా అయ్యి ఉంటయిగా కట్టలు అవి పంచిన అందరికి
అది నారు పంచుడు అంటరు
ఊ గదే మరే
ఆ పని మేము కూడా చేసినం
నువ్వు పోవు కదా వెళ్తాను
ఇప్పుడు కాదు ఎప్పుడు నా టెన్త్ స్టార్టింగ్
ఉహు
ష్ట టెన్త్ ఆ టెన్త్ అయిపోయినాక అనుకుంట
ఉమ్ హు
అది కూడా తాడు పట్టనీకి పోయిన నారు పనిచేయనీకి కాదు గని తాడు పట్టనికి వెళ్లిన
ఏమో అలాంటియి అసలు ఎప్పుడు చూడలే నేను
ఆహ మీ సైడ్ అదేం పెట్టరు కావచ్చు అందుకే అంటే పెడతరు కానీ మీరు పెట్టలే కావచ్చు ఎప్పుడు
టోన్ చూడల అసలు ఎప్పుడు కూడా చూడాలి ఎప్పుడైనా పోయినప్పుడు
దాన్ దానికి హీల్ ని బట్టి ఉంటది మనీ
ఊహు
బానే ఉంటది
ఇంటది గని అంత రేరు ఎక్కన్నో ఒకటి ఏం చెత్తనవు ఇంకా
ఏమున్నవి ఇల్లురుసాలు ఫ్రెండ్సు
ఉమ్ రూమ్ అంతా ఘోరం ఉన్నది కదా
ఉ సైలెంట్ ఉండని జెప్తే ఇంట లేరు
ఇంకా సోదుగాళ్లు ఉన్నారు
ఒక్క అమ్మాయి పోయింది సైలెంట్ గుంటరు ఉంటరు అనుకుంటే ఈ ఉన్నొళ్ళు ఇంగా ముగ్గురు బావ్ అరుస్తాంది
ఊ బానే వొర్తళ్ళు
ఆ